కట్ అయింది అది
యాడొ డిస్కు కనెక్ట్ అయిపోయింది
తింటివా
లేదు రాస్తా ఉన్నా తినాలి ఇప్పుడు తింటా ఇప్పుడు
ఇంకా చేస్తాన్నావా
అయిపోయింది రికార్డు రాస్తా ఉంటి
ఆహ
మీ అమ్మ వాళ్లు ఏ
పన పనకున్నారు
ఇంకా
మ్మ్
ఆ ఎల్లింటివ హాస్పిటల్కి
ఆ పోయింటి ఈ రోజు
ఆ రేపు ఆ పాప నిలా చేస్తుందంట ఆ పాపని లిఫ్ట్ చెయ్యి అట్లే నువ్వు ఆ పాపకి చేయమని వస్తుంది వెస్ట్ చేసుకొమకండి రేపే లాస్ట్
ఆ సరే
ఆ ఇద్దరు ఖాళీగానే ఉంటారు కదా ఆ ఏమో ఇది లాస్ట్ ఈ మంత్ లాస్ట్ లో మనీ వేసేస్తారంట రేపు ఆపాప చేస్తుంది కంప్లీట్ చేసేయండి
ఆ సరే
నేను రేపు ఈవినింగ్ వచ్చి మళ్ళీ నికు చేస్తా
మ్మ్
ఎంతొ గంతా పదహైదు వందలు వచ్చిన నీకి దేనుకో దేనికో అవుతుంది కదా
ఆ సరే
అవును
మళ్ళీ తర్వాత
ఏం తిన్నావ్
నేనా లెమన్ రైస్
ఉను
ఉన
ఏం చేత్తాన్నావ్
హలో
ఏం చేస్తాన్నావ్ అశోక్
పనుకున్నా
మళ్ళీ నువ్వు ఎప్పుడు పనికి వెళ్ళొచ్చంటా ఇంకెన్ని రోజుల తర్వాత
వాళ్ళెం చెప్పులే
ఆ
నీకి ఈ కల్ సెట్ నా కల్ సట్టేనింకా
ఆ
నొప్పి పోతుంది కదా
ఆ
అప్పుడు పోవచ్చు
కియా కంపెనీకి వెళ్ళొచ్చు కదా అది ఈజీగా ఉంటుందంట
ఉమ్ దానిలో ఎందుకు లేమే దాంట్లో ఫ్రీడమ్ ఉండదు మగ్గంలో అయితే
డ్యూటీ అవి ఉంటాయి కదా
ఆ ఈ మగ్గం లో ఐతే ఫ్రీడమ్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతు రాదు
ఎంత ఇస్తారు రోజుకి ఉమ్
ఏడు వందలువి ఉంటాయి ఆ ఆ బా
ఉహూ నాకు నేసి ఈ సారి ఎప్పుడైనా
చీరా
ఉమ్
ఆ సరే మీరు కావాలంటారు కాని తీసుకోరు ఆబ్ నీలా గూడా అంతే
ఆ
అదే ఉన్నాయి పెట్టే కొద్దీ ఉన్నాయి లక్ష వరకు
లక్ష్యా ఆ స్టార్టింగ్ రేట్ ఎంత
స్టార్టింగ్ తెలీదు నాకి పది పైనే ఉంటుంది నాకి తెలిసి
పదివేలకి పైనే నా అయితే కొనలేం లే జాబ్ చేసినప్పుడు కంట నువ్వు చేస్తావు నేను వెయ్య అట్లుంటాయి అనుకున్నా ఆ పాపకు చేసింటి ఆ ఆ నువ్వే చెప్పావ్ కదా ఒక చీర ఏడు వందలు అని మనం చేస్తే ఒక చీరకు ఏడు వందలా
ఆ క్వాలిటీ బట్టి
ఓ
ఉమ్ ఇప్పుడు మామూలుగా మనము బట్టలు తీసుకునేకి పోయినప్పుడు చూపిస్తారు కద వాళ్ళు
ఆ
ఇట్లా
ఉమ్
అది చేత మగ్గం వాడుగా నీలా
ఆ
అదే మా షాపు కాడ తగ్గుతే ఎంతో చెప్ప ఆ రోజు
చాలు
ఉమ్ గుర్తులేదు నాకు
ఆ
ఉమ్
ఆ అదే
ఇంకేం మరి ఏం చేసినారు
టమాటా కర్రీ రైసు తినాలి ఇంకా తిినలా రాతిదే ఉంది మళ్ళీ ఆరో తారీఖు నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి
మీరుమ్ ఎంత మంది ఉంటారమ్మి
నల్గురున్నాం
మరి పాతర్లన్ని మీరే కొనుక్కున్నారా
ఆ హా నేనేమి తే లా వీళ్ళే ఇక్కడ దగ్గరున్న వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చారు ఇంకా సిలిండరు అవి కొనుక్కున్నాం
ఆ
ఆ ఇంకా గిన్నెలు కొన్ని కొనుక్కున్నాం ఇంక అంతే ఇంకా అన్నిీ ఇడివే
ఆహా
పీజీ లో నెలకి ఆరు వేల అయితంది ఇంకా ఆడ నెల ఆరు వేలు అంటే మాయమ్మక్ కష్టం అయిపోతంది ఇంకా రూమ్ లో ఉన్న ఐదు వేలే కానీ నాకు ఖర్చులకు సరిపో బయట తినొచ్చు బట్టలు కొనుక్కవచ్చు అందుకే రూమ్ లో తిన్నా
ఆహా అమ్మవాళ్లు ఎంత ఇస్తారు నికి మంత్లీ
ఐదు వేలు ఇచ్చస్తార సార్
మంత్లీ అదు వేలు ఇస్తారా
ఆ
ఆహా
నాకే సరిపోతంది అంతా నేను ఈ బీటెక్ అయిపోతే ఏం చేయల్లో ఏమో చదివిందానికి ఏదో ఒకటి చేస్తే సాల్
మళ్ళీ జాబ్కి ఏమన్ కట్టలా
జాబ్కి ఎం లేదు కోచింగకితేకట్టాలి వస్తే మంచిగా
వస్తుంది లే ఇంకెన్నిరోజులు ఇంకా
ఇంకాంతే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏప్రిల్ లో ఏప్రిల్ మే లో వచ్చేసి ఒక సెమ్ ఉంది అది అయిపోతే థర్డ్ ఇయర్ అయిపోతుంది పోర్త్ ఇయర్ లో చ్చేసి సిక్స్ మంత్స్ ఏమో జరుగుతుంది తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇస్తారు బి టెక్కఅయిపోతుంది ఇంకా కోచింగ్లు అవి అవి సరిపోతుంది
ఆ
మా అమ్మ ఇంకా లాప్టప్ కేసలా నీలాకి ఇంగ మూడేండ్లు ఉందంట
ఆ హా
ఈసారి దసరా అట్లో స్తే తీసి ఇస్తానంది మోహన్ కూడా వెళ్తాడంట అంటే వాన్ని ఎగ్జామ్స్ అయిపోయేవారు మ రిజల్స్ వచ్చే వరకు ఆ స్కూటీ తెచ్చారులే ఈరోజు
ఆహా
అది ఈఎంఐ లోన్ని కట్టేసి ఇంకా నాకు ల్యాప్టాప్ కొంటే ఇంకా నేను నే కోవాలన్ని
ఇంట్ల నే చేసుకుంటావా వర్క్
ఓహ కంపెనీ కొన్ని కంపెనీస్ లో మాత్రమే ఇంట్లోనే వర్క్ ఉంటుంది ఇంకన్నిట్లో మనం అక్కడే ఉండి చెయాలి
ఆహా మాక్సిమం స్టార్టింగ్ ఎంతొస్తుంది
ఉమ్ మనం మనకి స్కిల్స్ ఉండే దాన్ని బట్టి అషో
ఆ
మనకి నార్మల్గా నేర్చుకున్నామ అంటే థర్టీ అట్లా వస్తుంది
ఆ
ఇంకా మళ్ళీ మనం పెరిగే కొద్దీ వస్తుందంటామని తర్వాత మనము వాకేసరే మంచి స్కిల్స్ ఉండ అయితే ఒకే వన్ మంత్ క వన్ ఇయర్ కి నైన్టీన్ లాక్స్ ఒక్కామ్మాయికి
ఉమ్ ముందు మాకు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ ఇచ్చిండు కదా
ఆ
అప్పుడైతే ఎంత బాగుండేందో మా ఊర్లోనే స్కూల్లో టీచర్ లాగా పోతా ఉనండి తెలుసా ఆ సార్ నెలకి టెన్ థౌసండ్ బలే పోయా డబ్బులు
ఆ
సార్కి మేమే ఇవ్వాల్సింది కానీ స్కూల్కి పోతండి సార్ నాతో చెప్పిమనేను చె అంటే మంత్ కి అంటే టూ మంత్స్ ఉండ టూ మంత్స్ ఊర్లోనే ఉంటి స్కూల్ లేకపోయి చప్పిస్తా అంటే అప్పుడు మనీ ఇచ్చింది సార్ ఆ స్కూల్లో సార్ మాట్లాడిచ్చే విధానికి కూడా ఎంత బంటందో తెలుసా ఆ పిల్ల మా ఊర్లో పిల్లలయితే ఇప్పుటికి కూడా ఉన్నా టీచర్ టీచర్ అని మా ఇంటికి వస్తారు
ఆ
ఇప్పుడు కూడా మాది ఏప్రిల్ మే ఇ మే జూన్ జూలై మాకు త్రి మంత్స్ హాలిడేస్ ఇంటర్న్షిప్ అంట ఈసారి ఏదో కంపెనీలో వర్క్ కావాలి వర్క్ చేయాలంట ఈసారి ఇంటికి పోతే పతలా పతలా
ఉమ్ ఇంటికి వస్తే బంటంది మీకు అక్కడే హవాలపు ఉంటే బంటద
ఇంటికొస్తే మా అమ్మ వాళ్ళ తల తింటారు మామ్మ వాళ్ళు కాదు మా అమ్మ వాళ్ళు అన్న ఉన్నారు కదా వాళ్ళు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా ఇం వాళ్ళ కొడుకుని పెళ్లి చేసుకోవాలని నేను ఉంటా ఉంటాను నాకు ఇష్టమేలా వాళ్ళంటేనే ఇష్టం ఉండధు మాకు నేన్ని సార్లు చెప్పాను నాకు ఇష్టం లేదని చెప్పినా
ఆ
వాళ్ళు నా మీదే పట్టుకున్నారు ఇంకే నాకు ఇంటికే పోభుద్ధి కధు ఉమ్
మరి మోహన్ గడ రాష్టనాడన్న ఎగ్జామ్స్
పాస అయి పోతాడా అంట ఈ సారి
ఆ
అదిపోతే మేల్ పాపం వాడు సధుకుంటే
ఆ
ఉమ్
ఏమే
వన్ యే వన్ బి అంట
ఉ
ఆ సేరండు
ఆ మనకింట ఏం తెలియలే దాని గురించి
కష్టం ఉంటుంది అది టఫ్ ఇచ్చారంటే ఈసారి కూడా పేపర్
ఆ
ఓహో దానికి
మొన్న మా క్లాస్ ఒల్లు కూడా అండ్రే ఓపెన్ కట్టుకోరా అండ్రే
పట్టుకోవచ్చు కదా సర్టిఫికేట్ ఉంటే మనం ఏదో ఒకటి చేయచ్చు
ఆ చెప్పు్రి
మోహన్ కూడా ఈసారి అవ్వకపోతే గనా
ఆ
ఓపన్ లో కట్టి ఏదో ఒక పని చూసుకుంటాను అని చెప్పాడు ఇంకా వాడికి ఏందో వచ్చా అంటయితేగా ఏదో హ్యాకింగ్ ఏదో నేను దాని వైపు పోతాను ఏదో అంటా అన్నాడు వాడు
ఆ
టైం ఏందిండి కట్ చేసి చేస్తా
ఆ సరే
హ